ఓహ్ అ
ఎడ
బాగున్నావా?
బాగున్నాన్ గాయి. నువ్ ఎలా ఉన్నావు?
బావున్నారా. నువ్వు బాగున్నావ?
మ్ బాగున్నాను. ఏం చేస్తున్నావ్? అవునా తిన్నావా?
తిన్న. నువ్వు తిన్నావా?
పనీర్సంగ్
ఇ ప్రాబ్లమ్.
ఆ ఏం కూర పెట్టారు? ఏం కూర పెట్టారు మీకు? మ్
మాది పా కర్రీ పప్పు అన్నం చేసారు. మీకు?
మాక?
అవునా!
మ్
ఇంకేంటి?
ఇంక అంత్
ఫ్రెషర్స్ పైప్ చీ ఫేర్వెల్ అయిపోయిందా?
మాకి చేసినారు ఫేర్వెల్.
బా చేసారా?
అంటే, బాగంటే బా చేలేదు. అట్లని బాలేదని కూడ చెప్పలేను.
మ్ ఫుడ్ అన్ని బా పెట్టింటారు కదా!
పెట్టారు అంతెం బాబెట్లా నాకు అసలు సరిపోదని తెలుసు కద ఫుడ్
హ
ఆ రోజు ఏం బేట్ల అసలు వాళ్ళు
అయ్యే
చికెన్ పీస్ లు అయితే రెండే గాని
మా ఇంటికి అన్న రా పెడత
సరేలే ఏమి ఇంకా షాపింగ్ ఏం పోలేదా
షాపింగ్ చేసా చేయాలి ఉగాదికింకా చేయాలీ
ట్రిప్స్ ఏమీ లేదా నువ్వు ఇంకా ఆడుండి నేను ఇనించి రావాల్సిందే ఎట్లాగా ఎట్లా పిలుస్తావు ఎంత మాత్రం ఫీస్ ఎక్కువ అయినట్టు ఫ్రీ బస్ అయినట్టు
అందుకేచేయి ఫ్రీ బస్ ఎ కదా
హూ
మన్న మోదీ బెట్టారు శ్రీశక్తి మోదీ గారు చి
చంద్రబాబు నాయుడు ఎట్లా చంద్రబాబు నాయుడునే మర్చిపోయేస్తేవి
అయినకేమీ ఇంగ మన జేవుడి వెళ్ళ వేస్తే బాగుంది ఇంకా వేకుండా ఉన్నాడే
అ
ఆయన గారు వేస్తే మనం కొంచెం
ఆ
ఈ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోది
ఊ
మీకే పడిపోయిందా జీవిడి
జీవిడి గాదు జెవిడి
పడ్లేదా
పడింది కట్టేసినం
మీకే మేలే ఇంకా మాకు పట్
ఏం ఫేర్వెల్ కి డ్యాన్స్ చేయలేదా డాన్స్ వీడియో కూడా పెట్టలేడే
చేసాను పెడతానులే
హ
చూసి మాల నవగూడదు
ఇయ నీకేం బానే ఏస్తావు గద
ఏదొ ని అంత గాదులే మీరంటే నాట్యం వేస్తారు
ఓ వమ్మో ఏ రోజు చూసినావు నేను వేసిన డ్యాన్స్
ఆ చేస్తా ఉన్నాంగద
పా
ఎవరు చెప్పినరూ నీకు క్లాస్ టాపరని
మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు మా కాలేజీ లో వాళ్ళు చెప్పారు
అవునా కాదు అంతేం లే
ఏం మీ
ప్రాజెక్ట్స్ ఎలా
ఏదో స్పోర్ట్స్ జరుగుతా ఉన్నాయి మీ సైడ్ అన్నారు
మా సైడ్ ఆ ఆర్నమెంట్స్ టోర్నమెంట్స్ అన్ని జరుగుతాయి అవునా
హూ
వెళ్తావా
వెళ్ళాలనే అనుకుంటా ఉన్నాను. సింగల్ ప్లేయరు మాములుగా ఖో ఖో ఆడదా
నువ్వు ఫీమేలే కదా మళ్ళీ ఫీమేల్ ప్లేయర్ ఎందుకు?
ఏంటి
నువ్వు ఫీమేలే గదా గాయ్
అడ్దం కాలా
ఇడా కొంచెం సిగ్నల్ ఇష్యూ గా నాకు
అవునా
హుమ్ అంద్రాది ఈడ సిగ్నెల్
ఒక్కోసారి మీకు ట్రైన్స్ ఉన్నాయా అక్కడ సౌండ్ మాకు ట్రైన్స్ వస్తే సిగ్నల్స్ పోతా ఉంటాయి.
హుమ్ ట్రైన్ అని ఏం కాదు గానీ కొంచెం నెట్వర్క్ ఇష్యూ
అవునా
ఉమ్
హయ్యర్ స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి గదా ఏం చేస్తారు తర్వాత?
తర్వాత అంటే ఇంకా జాబు ఇంకేమన్నా ఉంటే ఏమన్నా చూసుకోవాలి.
ఉగాదికి ఇంటికి రావచ్చు గదా
వస్తాను హాలిడే ఏమి ఇయలే రా రెండు రోజులు రంజాన్ కి ఉగాదికి ఇచ్చినార్ ఉమ్
ఒకరోజు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోదు.
ఊమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి గదా మొదులే ఆప్ ఒక్కరోజు మళ్ళీ కష్టమైన సబ్జెక్టు
అవునా
హుమ్ వద్దామన్నా వచ్చిద్ది. నా కాస్మెటిక్స్
అది ఓన్ గా రాసెయ్ ఏముంది కాస్మెటిక్స్ అంటే మన మేకప్ ఆ వేసుకొనేవి
ఇంగ అయ్యే మేకప్ ప్రొడక్ట్సే లేవు గా
ఆ బావుంటాయి కాస్మెటిక్స్ ఓన్ గా రాస్
సన్ స్క్రీన్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ నువ్వు ఏమన్నా యూస్ చేస్తావా ఒక క్రీమన్నా సజెస్ట్ చేయొచ్చు గా తెల్లగా వచ్చేదానికి ఉమ్
ఓన్లీ ఒక్క ఫైర్ అండ్ లవ్లీ
నువ్వు నాచురల్ బ్యూటీ గదా
అలవాట్లేదు అవన్నీ చిన్నప్పటి నుంచి మాది పల్లెటూరు గదా అట్లాంటివన్నీ ఏవి తెలీదు
ఆ మాది పల్లెటూరే అక్కా
మా ఊర్లో బలే ఉంటుంది తెల్సా వాతావరణము ఆ చెట్లు పొలాలు
ఒకసారి అయినా తీస్కబోవచ్చు గదా
రావచ్చు గదా మీది కూడా పల్లెటూరే గద అక్క కాని మా సైడ్ ఫీల్ వస్తుంది పల్లెటూరు అంటే
ఉమ్
పచ్చని బావుంటుంది
ఏమన్నా ఫేమస్ ప్లేస్ చెప్పొచ్చు గదా
ఫేమస్ ప్లేస్ కేరళ కెళ్తాం
కేరళ అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉండాలి ఇక్కడ నుంచి అయినా ఈ ఆంధ్ర లో తిరిగేది ఏదై అదైనా ఓకే ఫ్రీ బస్సు కాబట్టి ఎళ్లిపో
ఏముంది ఇప్పుడు అందరు అరుణాచలం తిరుమల ఇవన్నీ యాజ్ యూజువల్ గా వెళ్ళిపోస్తా ఉన్నారు వస్తా ఉన్నారు
ఉమ్ పాండిచ్చేరి పోయి రావచ్చు కదా ఒకసారి అయినా
పోండిచ్చేరి ఏం వెల్దామ
వెళ్దాం రాపోదాం మనం పోయి ఏం చేస్తాం పాండిచ్చేరికి లాంగ్వేజ్ ఇ ష్యువైవోతది మనకు
ఏండి
లాంగ్వేజ్ ఇష్యూ అవుతుంది
మాట ఇంగ్లీష్ వ చ్చ కదా అంత ప్లుయంట్ కాదు
తెవిల్తెరు మ్మ్
అర్ధం జేసుకున్నాం
అర్ధం జేసుకున్నాము మళ్ళీ మన భాషలో అర్థం జేసుకోవచ్చు చెప్పేది
ఏం కాదు ఎళ్ళేసి రావచ్చు ఎళ్ళాలి అనుకుంటే అన్ని తిరిగేసి రావాలి ఇప్పుడే
ఉమ్మ్
మళ్ళ ఈ టైము ఈ ఇ యన్నీ ఏవి తిరిగిరావ్
ఏంటో ఈ లైఫ్ ఆగ్
ఏది రావు ఒకసారి మనం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలండి పార్టీ ది మంచిగా ఆస్వాదించాలి ప్లేసుల్ ని కూడా అంత బాగా చూసుకోవాలి
ఇంకా మరి
హలో
హలో ఇనిపిస్తుంది గా చెప్పు
ఏంటిీ
వినిపిస్తుందీ
తిన్నావా ఏం పెట్టారు మీకి
మాకేదో పులుసు కూర నెత్తినేసి తట్టినారు ఒళ్ళు
వాడ పులుసా
ఆ
మాగూడా అదే వెట్టారు
రేపె ఎ స్పెషల్ మీకు ఏమన్న ప్లానింగ్ ఉందా
ఇ దానికి
సండే కదా
ఏం ప్లానింగ్ లేదు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయ్ చదవాలి
ఏం ఎగ్జామ్
ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఏం ఎగ్జామ్ అంటే బయోస్టెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ నుంచి దాన్ని బాగా ప్రాక్టి చాలి అదే కొంచెం భయం ఎగ్జామ్స్ ఫోర్ సబ్జెక్ట్స్ లో
ఇంకా
మీకి మీరేం లే రాసెస్తారు
ఈ బయోసెటిస్ కాల్షియ ఆయన్ని ఎత్తి వెట్టుకున్నావా ఎగ్జామ్ కావాల్సినంటివి క్యాలిక్యులేట్రు అది కాదా రూట్స్ అవన్నీ వచ్చినప్పుడు కష్టం కదా
ఏ ఉంది క్యాల్సి ఉంది
మ్మ్
ఏంట్రా చెప్పాలి ఎట్లా ఎప్పుడుకైపోతాయ్ ఎగ్జామ్స్
మాకు ఏప్రిల్ టెన్ కల్లా అయిపోతాయి
మ్ ఎగ్జామ్స్ ఐపోయాక ఒకసారి మీట్ అవుదాం
మ్ మీట్అవుదాం పక్క డెఫినెట్లీ ఇంగా ఇంగేం బా తిన్ నువ్వు
ఆను సరే రాయి గేమ్ అయితే బాగా
సరే రా ఆ పడుకుంటాను టైమ్ అయ్ న్ల ఇంకా
ఏంది
టైమ ఐంది గదా ఇంకా
ఆ అదే నిద్ర వస్తా ఉంది పడుకోవాలి
నేన్ పడుకొని రీల్స్ చూసుకుంటా ఉంటా అవునా
మ్
సరే జాగ్రత్త నాగూడ నిద్రొస్తుంది సరేర బాయ్